హలో నమస్కారం అండి బాగున్నారాండి
బాన్నామండి మీరు బాన్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
అదే మా ఊర్లో ఈ రోజు పిర్ల పండగ చేస్తన్నారు దానీ అందుకోసం ఆ హడా విడ్లో ఉన్నామండి
అవునాండి మీ ఊర్లో పిర్ల పండగ బాగా చేస్తార అండి
బా చేస్తన్నరండి
అవునా అండి పీర్ల పండగ గురించి కొంచెం మాకు వివరిస్తారా
ఆ చేస్తారండి మాది దగ్గర దగ్గర మాకు నార్పల్ మండలంలోనే ఉంటుందండి మా ఊరు అందుకోసం మాకు గూగుడికి దగ్గర అనిపిస్తుంది
అవునండి అంటే పీర్ల పండగ గుగూడు ఫేమస్ కదండి
ఆ గూగుడు కుళ్ళాయ్ స్వామి ఫేమస్ కదా దానికోసమే చిన్నప్పటి నుంచి అ ఏరియాలో పుట్టిపెరిగాము
అవునండి మీరు సంవత్సరం సంవత్సరం వెళ్తారా అండి అక్కడికి
ఆ వెళ్తామండి వెళ్తాము
హుమ్ అయిన గూగుట్ లో చానా బాగా జరుగుతుంది
ఆ బాగా రద్దీగా ఉందండి చాలా రద్దీగా ఉంది
హుమ్ పానకలేల్లే వాళ్ళు అలా బాగ చేస్తారండి ఎంత జన్ ఎంత మొత్తం జనాలు కలుస్తరండి అక్కడ అసలు ఆ గూగుడికియితే స్పెషల్ బస్సులు వేస్తారు ఆటోలు ఉంటాయి స్పెషల్ గా
హుమ్ అన్ని స్పెషల్ గానే ఉంటాయండి బాగుంటుందండి
స్ట్రీట్ అట్లే ఉంటది కదండి బస్సులకి రద్దీతో పాటు
పర్లేదు కదండి అట్లేం లేదు గాని కాస్ట్ ఏం నార్మలేను ఆ నార్మల్ గానే ఉంటుంది విపరీతమైన జనాలు కద్
అది కాక ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదండి
ఇంకా విపరీతమైన రద్దీ ఎక్కువ అయిపోతంది
అవునండి అట్లా అట్లాంటి చోట దొంగలు కూడా ఎక్కువ ఉంటారండి చానా జాగ్రత్తగా ఉండాలి
అయ్యో అకాంతులే ఏం ఉండారంండి అట్ల చోట ఇప్పుడు బయట బయటికి పోతేనే సమాజంలో ఉండేది బరువుగా ఉంది అట్లా జనాలు కలిసిన చోట ఎక్కువ ఉంటారు
అ అవునండి చానా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జనాలు ఎవరు ఎట్లాంటి మన మనుషులు వస్తారో తెలి
అదే కదా అందరుూ కామన్ గానే కనిపిస్తుంటారు
ఆ అందరూ మంచి వాళ్ళలాగే ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ బుద్ధి మనకు తెలియదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అలాంటి
ఉందో వాళ్ళుంచి ముందేవా మనం ఒక విధంగా ఆలోచిస్తాం వాళ్ళు వేరే విధంగా పది విధాలుగా ఆలోచిస్తాంటారు
అవునండి అందుకే చాలా జ బయటికి ఎళ్ళ్ బయటికి ఎళ్ళాము అంటే మనమే జాగ్రత్తగా ఉండాలండి
అదే అదే గో స్పెషల్ గోగుడు బస్ స్లేమో ఎసారు నిన్న వారం పది రోజుల నుంచి బాగా రద్దీ కొన సాగుతానే ఉందండి ఎప్పుడన్నా కానీ రెండు మూడు రోజుల ముందే వ స్తాంది కాని ఈసారి వారం రోజుల నుంచి రద్దీ ఎక్కువ కొనసాగుతాంది
అవునండి ఇంగ పీర్ల పండగేనా ఇంకా ఏమైనా పండుగలు అంటే ఇష్టమాండి మీకు
అ మా మనయి అన్ని పండగలు చేసుకుంటామండి అన్ని ఇష్టమే అండి మన పండగలు మనం అన్నీ ఇ ష్టంగానే చేసుకుంటాము
అవునండి అంటే సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ
ఆ అదే కదా మనకు అన్ని పండగలు ఇష్టమే కదండ మన పెద్దవాళ్ళు అదే పనిగా మనకు మన సాంప్రదాయ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అన్ని పండగలు మనకి ఇష్టమే ఈ పండగ ఇష్టము ఆ పండగ ఇష్టం లేదనేది ఏం లేదు గాని అన్ని జరుపుకుంటాము
కానీ ఇప్పుడు మూడు రోజులు జరుపుకుంటాం కాబట్టి పండుగ కొద్దిగా అంటే పొద్దున్నే లేవడము అంటే భోగి మంటలు వేయడము భోగి పంటల చుట్టూ చిన్న పెద్ద తేలా తేడా లేకుండా అందరుూ కలిసి ఆ అంటే పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ తర్వాత పిల్లలకి భోగి స్తూ తర్వాత ఇంకా సంక్రాంతి ఏమో పె పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటూ వాటి రంగులు వేసుకుంటూ కనుమ రో జు నాన్ వెజ్జు వెజ్జు అట్లా అంటే మూడు రోజులు పండుగ కాబట్టి సంక్రాంతి కొంచెం ఎక్కువ గా జరుపు
ఆహా సంక్రాంతికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము
ఆ అవునండి అది కాక ఇంకా సం క్రాంతికి అయితే హాలిడేస్ ఉంటాయి పిల్లలంటే బంధువులు చుట్టాలు అందరుూ ఇంటికి వచ్చి ఆ బంధువులతో కానీ బాగా టైమ్ ఏం చేస్తారు
ఉమ్
తర్వాత ఉగాది ఉగా ఉగాది కూడా కొద్గా మామిడి పళ్ళ సీజన్ అంటే మామిడి చెట్లు కొత్త ఆకులు చిగురిస్తాయి. ఈ మామిడి తోరనాలు కట్టడము.
ఇగ అదే అన్ని పండుగలు ఇష్టమే అండి. పండుగలు జరుపుకుంటామండి మన సాంప్రదాయ పరంగా అన్ని పం
మీకేమైనా స్పెషల్ పండుగలు ఉన్నాయంటే అంటే అందరివి కాకుండా మీవి ఒక్కటే మీకు మీకొక్కటే
మాకు ఒకటి అనేది ఏం లేదండి ఇంగా నెక్స్ట్ మంతు నాగుల చవితి వస్తుంది ఇంగ వరల లక్ష్మీ రతం ఇవ్వన్ని కంటిన్యూగ ఉంటాయండి ఆ
అంటే ఇప్పుడు తులసి పూజ చేస్తారును
ఆ కార్తిక మాసంలో తులసిపూజ చేస్తాము శ్రావణ మాసం లో శ్రావణ సు శుక్రవారాలు చేసుకుంటాము. ఇవేజ మామూలుగా ప్రతి పండగ మన సాంప్రదాయం ప్రకారం
వరమహాలక్ష్మి వ్రతం ఉంది, నా గుల చవితి ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఒక పండుగ పొంగులు పొంగులు పెట్టుకుంటారండి. మా అమ్మ వాళ్ళయితే పొంగులు పొంగులు పెట్టుకుంటారు. తర్వాత పండుగని చేస్తాంటాటి అప్పుడు. ఇంట్లో ముత్యాలమ్మనీ చేసి అట్లాంటి పండుగ అందరికి భోజనాలు పెట్టి అలాంటి పండుగలు కూడా చేసుకుంటారండి అంటే మాకొక్కటి స్పెషల్గా ఉంటుం ది అండి అది.
అవునులేండి.
మళ్ళీ పొంగులు పెట్టుకుంటారు. తోటలోకి వెళ్ళి అంటే పె పిడకలు పిడకలన్నీ తీసు కొనివచ్చి పిడుకలతో ఆ మంట పె పిడకలతో మంట పెట్టి, కుండలో పాలు పోసి ఆ బియ్యం ఏసి, వాటర్ ఏసి అట్లా పొంగిచ్చి పొంగుల్ పండుగ అని చేస్తారు అట్లా ఏమైన్నా స్పెషల్ ఉన్నాయా మీకు అని అడిగానండి.
అన్ని కంటిన్యూ కామన్ గా అవి అవి కూడా చేసుకుంటాం అండి, అవి కూడా కామన్గా చేసుకుం టము అన్ని ప్రతి ఒక్క పండగ కంటిన్యూ చేస్తనే ఉంటమం డి మేం ఆ పొంగుల్ ఎం కోము కాని మాకు దగ్గరలో అశ్వథనారాయణ స్వామి ఉంది ఆ గుడికి టెం పులికి వెళ్తామండి. ఆ టెంపుల్ ఫేమస్ అస్వా పొంగువాల్ అక్కడే ఎక్కువ ఫేమస్ జరుగుతది. అక్కడ అక్కడే ఆ టెంపుల్లో వెళ్ళి అక్కడ పూజలు పూజలన్ని చేసుకొని వస్తాము.
వాళ్ళు కాకుండా ఎవరైనా వెళ్ళి అక్కడ పూజలు చేస్
ప్రతి ఒక్కరు అది కూడా పెద్ద తిర్నాల్లే అండి. చాలా పెద్దగ జరుగుతుంది అక్కడ కూడా.
అవునండి అంటే పొంగులు ఉన్న వాళ్ళు కూడా
పొంగులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేదెం లేదుకాని. స్వామి ఆ పూర్వీక్స్ మాఘమాసంలో జరుగుతుందండి పూర్వీ ఫోర్ వీక్స్ కానీ ఫైవ్ వీక్స్. సండే సండే చాలా బర్జ్ బాగా గ్రాండ్గా భోజనాలు అంట అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు చాలా బావుం టుందండి అక్కడ, ఆ భోజనాలు అన్ని బాగా అరేంజ్మెంట్ చేస్తారు. అన్ని విధాలా బావుంటుంది అక్కడ.
అవునండి పండుగలంటేనే ఆ అంటే ఆ వైబ్రేషనే వేరు. తర్వాత ఆ సందడే వేరూ బంధువులతో చుట్టాలతో అంత సందడిగా చాలా బా చేసుకుంటామండి పండుగల్ని
పెన్నా నది వేరు గూడ పోతుందండి దాంట్లో స్నానాల్జేసి ఆడే గంగ పూజ్జేసి చా ల బాగ జేస్తారండి
అయినా అట్లాంటి చోటా ఆ మునిగి ముడగ మునగడంటే టే చనా బావుంటుందండి నీళ్ళల్లో మునిగి దేవుణ్ణి దర్శించుకోవడం
అదే గదా అట్లజేసుకుంటారా తర్వాత స్వామిని తడి బట్టలతో స్వామిని దర్శనం జేసుకోనొచ్చిన్ తర్వాత డ్రస్ చేంజేసుకొని అక్కడే వంటలు తయారు జెసుకొనీ అక్కడ మొత్తం అందరం కలిసి చిన్న పెద్దలు పోకుండా మొత్తం అన్ని వంటలు జేసుకొనందరం కలిసి భోంచేసుకొని ఇంగప్పుడు తిర్నాల్లకి పోయ్యి మనకి పిల్లలోకి ఏమేం అవసరమో వాళ్ళక్ బొమ్మలంట గాజులూ మా పిల్లలుకి ఏమేమస్ ఏమడిగితే అవి తీసిచ్చుకుంటా అదొక తీరు బా చాలా బావుంటుందండి అ సి చువేషన్లోనా అ కొన్ని వ ప్రతి వీక్ బావుంటుంది
దేవుడి దగ్గరకి వెళ్ళినప్పుడు బొమ్మలు గాజులు ఖచ్చితంగ దెచ్చుకుంటామండి మనకు ఎందుకంటే అ వి గుర్తుగా ఉండిపోతాయి మేమూ ఈ ఆ మేమిక్కడికెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకున్నాము పిల్లలకివి తెచ్చాము పిల్లలు గూడా చానా సంతోష పడతారండి ఇంటికొచ్చిన తర్వాత బొమ్మలు తో ఆడుకోవడం అని అవి ఎన్ని ఎన్ని రోజులుంటాయి ఈ తెలీదు గానీ అక్కడ కొనుక్కున్నామంటే మేం పర్సకు బోయి బొమ్మల్ దెచ్చుకున్నాం మేము తిరునాళ్లకు బోయ్ ఈ బొమ్మలు తెచ్చుకున్నాని పిల్లలు గూడ ఏ
ఎంత ఆనందంగ ఉంటారు అదే గదా
ఆ పిల్లల ఆనందం గద కావాల్సి
మనక్ గావల్సిండేది అది మేము చిన్న మేము చిన్నప్పుడు మేం ట్రాక్టర్లు వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్ జేసుకొని వచ్చారు మళ్ళ టాక్టర్లు అస్సంటి మళ్ళీ ఎప్పుడు చే
అవునండి అంటే ట్రాక్టర్లున్నవాళ్ళు ట్రాక్ట ర్లు ఎద్దుల బండి వాళ్ళు అట్ల ఎవ్వరు
ఇప్పుడు వెళ్ళలేదు గాని చిన్నప్పుడు బాగ టాక్టర్లు వెళ్ళ అక్కడంత భలే బాగ అరేంజ్మెంట్ చాలా బాగు టన్ చేస్
అవునండి అక్కడే వంట చేసుకుని తినడము ఒక సరదా అండి అందరూ ఒకోరు ఒకో పన్జేసు కుంటూ ఒకరు వంట చేసుకుంటూ అక్కడే ఆ అంటె తిని మళ్ళీ లోపల తిరనాల్లక్ పొయ్యి మనకు కాబట్టేటియి తీసుకొని ఆ చాలా బావుంటుందండి అలాంటి చోటికి వెళ్ళినప్పుడు
అదే అండి అట్ల జేసుకొని మళ్ళ సాయంకాలమూ చె వచ్చే లాస్ట్లో మాత్రం చెరుకుది చెరుకు లేన్ది ఇంటికైతే వచ్చేవాళ్ళంగాదు లాస్ట్ లో మాత్రం చెరుకులు కంపల్సరి చెరుకు గడలు మాత్రం ఇంటికి దీసుకొనే రావాల్సిండేది తిరునాళ్లంటే చెరుకు గడులు ఫేమస్
తిరునాళ్లంటేనే చెరుకు గడలు
ఆ చెరుకు గడలూ ఇప్పుడు చెరుకు రసం తాగుతంగని ఆ చెరుకు గడలు దింటా
ఇప్పుడు చెరకు రసం తాగితే అంత తృప్తుంటది కానీ ఆ చెరు కులూ సొంతంగ మనమే తీసుకొన్ తింటే ఆ ఆ ఆనందమే వేరండి
కదా
జ్యూస్ తాగితే ఆ ఫీల్ రాదండి చెరకు తింటేనే ఆ ఫీల్ వస్తుంది
అదే కదా అది నిజమే నిజమే
ఇంకా ఆ అక్కడ మామూలుగా బోరుగులు కాకుండా బల్లారి బొరుగులు అని దొరుకుతాయండి
ఆ కరెక్ట్ ఇప్పుడు ఎక్కడ చూసిన యా తిర్నాళయినా ఆ విధంగా అవవి కూడా ఫేమస్ అయినాయండి
ఆ బల్లారి బరుగులు లాం టారు అవి కూడా అంతే అండి చాలా బావుంటాయి
హ్మ్ మా నార్మల్ బురుగులు అక్కడ దానికి ఉపయో నార్మల్ బురుగుల కంటే యా తిరునాళ్ బలారీ బురుగులు ఎక్కువ తిర్నాలలో ఉపయోగిస్తా
అవునండి అట్లా తిరనాలకు పోయినచోట బెండ్లు బెత్తాసులు
ఆ స్వీట్ ఐటమ్స్ అంటా అయ రక్క రక్ కాలు ఉంటాయి మొత్తం ఆల్ ఇన్ వన్ ఉంటాయి
తిరునాల్లో బాగా దొరుకుతాయి తెచ్చుకుంటామండి అలా
అది కాజాల అంటే కాజాలు మైసూర్పాకులు అవి రకరవి జాంగ్రీలు అంటా రకరకాల ఐటమ్ తయారు చేస్తంటారు అయి పోద్ద్ బయట గుండె మనుషులకి ఆరోగ్యం హెల్త్ పరంగా ప్రాబ్లం అయినా కూడా అదొక టేస్టీ ఒక ఎప్పుడు ఒకసారి అనేది తీసుకొని వస్తారు ఇంగ అదే ఎప్పుడో ఒకసారి కదా అని అది ఎప్పుడో ఒకసారి కదా అనేది అవి తీసుకొని వస్తంటాం ఇంకా
అవునండి ఆ అట్లాంటి తిర్ణాలకు పోవడము ఆ జాతరలో ఉ చూడడము ఆ
ఆ వైబ్రేషనే వేరు ఉంటుంది ఆ అదే కదా అ జనాలు వగురుకర్తా ఉరుకుతాంటే మనసులోబ్బా
ఏమంటే అప్పుడు కొంచెం అలుపు వస్తుందండి
ఆ అవి జనం దాంట్లో తిరనాల్లో రంగులు రాట్నాలు అంటా
ఆ స్లైడ్స్ రంగుల్ రాట్
అన్నాళ్ళలు అవి బ్రేక్ డాన్స్ లు అంటా రకరకాలుగా ఉంటాయి అవి వాటిలో తిరుగుతాంటే ఆనందమే వేరు
అవునండి మీరు ఎప్పుడు రంగులరాట్నం ఎక్కారా అండి
ఆ అవెక్కావండి వే
అమ్మో నేను ఒకసారి ఎక్కానండి చానా భయం వేసింది ఇంకొకసారి ఎక్కలేనేమో అన్న ఫీల్ వచ్చింది స
నిజమే అబ్బా చాలా భయం అనిపిస్తుంది అదే కిందికి దిగేటప్పుడు అదొ ఒక రకమైన వెయిట్ లెస్ అయిపోతాము బాడీ అంతా రకమైన ఫీలింగ్ వస్తుంది
అవునండి నాకు కూడా చానా చానా భయం వేసింది ఇంకొకసారి ఎక్కకూడదు అన్న భయం వేసింది భయం వేసింది దండి
అవునండి అవును
మీ విలువైన సమాచారాన్ని మాకు అన్ని అందుకు మీకు చాలా ధన్యవాదములండి
థ్యాంక్యూ అండి వద్